ఉ నా కాల్వట్లేదు
ఎ మానికి అమ్మాకి ఇప్పుడు ఎస్
హ
టైం పడుతుది కావచ్చు నాకు కూడా అప్పుడు అదే ఫస్ట్ ఆడు
కా డెలీ డెలీ లిమిట్ అంత లిమిట్ై దీనికి
ఏ ని మనష
మర ఎందు గ ఇట్లత్తాం నాకు ప్లీజ్ డిస్కస్ విత్్ కాలర్ ర వాళ్ళ ఇనిషేటింగ్ త కావాలనే వచ్చింది
ఏయి ప కొ చ వా
ఉ రెండు మూడు సార్లు నాలుగై సార్లు ట్రై చేస నెంబర్కి మమ్మీది కలిసింది గానీ మీవే వెలు కల్వట్దు
ఎన్నా
పెద్దమ్మకి
పెద్దమ ఏ న పేనీ
పెద్దమ్మాయి అసలు టాస్ట్ రాలేదు రిఫ్రెష్ చేస్తున్నా కానీ అయితే యాక్చువల్గా అప్పుడుేను క్లిక్ చేసిన ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతా ఉన్నాడుడు
ఆ
ఇ ఫిటీన్డస్దు కదా లాస్ట్టడేష్ నాే వచ్చింది ఇంట్రెస్ట్ ఉందా అని అవును అని చెప్పిన అవుండి ఇట్ విల్ టేక్ ఫిఫ్టీన్ డేస్
ఏవ ట్ల రాాల అది ట్వంటీ సిక్స్త్ లాస్ట్ ట అది
ర్ త్రీ డేస్ తర్వాత మేబి వర్క్ చేయదేమో తర్వాత మళ్ళీ వర్క్ చేస్తుందేమో
అదే డేట్ ఇచ్చిండ ఏప్రిల్ ఫస్ట్కా
ఆ
తను కో
ఇ పెద్దమ్మకి రాలే పెద్దమ్మ లాస్ట్ మా లాస్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తే దాన్ని మేం పైసలువ వా్వాలి
ఎలా
మ ఏష్న్నా వన్ త్రీ జీరో జీరో ర్టీన్ హండ్రడ్
అలా జూపట్ల
ఉహ
అంటే గ ఇట్లా వర్కింగ్ డేస్ ఇన్ని రోజులుత్తాయి కూడా చూపెట్లే ఎ నాయ కూడా ఒక్కని రాలక్కన్ని ఇస్తే టాస్కులు చేసినా ఎక్స్పెరిమెంట్ వచ్చింది కానీ అవి పేమెంట్ థర్టీన్ డేస్ గట్లా పడద అని కూడా చూపెట్లే
సేమ్ పెద్దమ్మకి కూడా అట్లనే చూపిస్తలేదు లాస్ట్ టాస్క్ థర్టీన్ హండ్రెడ్
చూపెట్టాలి కదా పడితే ఇన్ని డేస్ లో పడతాయి విఆర్ రివ్యూఇంగ్ విఆర్ఓ
మేబి వాళ్ళ మెయింటెనెన్స్ షేర్ చేస్త ఉంటారు కదా మే బీ చూయించుతారు కావచ్చు
కావచ్చు మరి అది ఇవ్వళ లేదు ఇవైయిందో మరిగా
హామ్
అయిపోయిందా వర్క్ అయిపోయిందా
ఆ అయిపోయింది సెవెన్ దాకా
ఎప్పుడు టెన్ టు సెవెనా
ఆ
నైన్ టు సిక్స్ ఉంటాయి నైన్ టు సిక్స్ర్ సెన్ టు ఫోర్ ఉంటె మస్తు ఉంటది సెవెన్ టు ఫోర్ ఉంటే మస్తు ఉంటది
వామ్మో సెవెన్ టూ ఫోర్ ఆ
అనిపిస్తది గాని మార్నింగ్ షిఫ్సే చాలా బెటర్ టైం తొంద అయిపోత నీకు తెలవదు ఆ మళ్ళీ మస్తు టైం మిగుల్తది నీకు ఇప్పుడు మా ఫైవ్ర్ టూ టూ థర్టీ కదా మధ్యాహ్నమే అయిపోతది సగం హాఫ్ డే వర్క్ చేసిన హాఫ్ డే అని ఫీలింగ్ వత్తది
ఔ
వర్క్య ఫీలింగ్ ఉండది మార్నింగ్ టైమ్ కొంచెం ఫ్రెష్ ఉంటది మార్నింగ్ ఉంటాం కాబట్టి వర్గుడా పటాఫట్ చేసుకుంటాం ఆఫ్టర్నూన్ అవుతుంది అన్నప్పుడు ఇగ కతం ఇగ
రెస్ట్ తీసుకోవచ్చు మీరు పొద్దంతా ఉండి చేసే వరకు అ నిద్ర ఎటు కాకుంట అయితంది.
మీది గూగుల్ గదా ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్ కాబట్టి మేబీ షిఫ్ట్. కానీ ప్ర మీ క్లైంట్ గూగుల్ అయితే సేమ్ ఇవే షిప్స్ ఉంటాయి మీకు కూడా.
ఆహా
ఊమ్ మోస్ట్లీ గూగుల్ ఓ షిప్ టైమింగ్స్ ఇవే ఉంటాయి. ఫైవ్ థర్టీ టూ టూ థర్టీ టూ థర్టీ టూ రాహుల్ లెవెన్ థర్టీ ఏంటిది.
అదా అమ్మా.
పెద్దమ్మ అట్టిగానే కూసుంది
కూర
మాది మరి ఏం కూర ఆ టమాట ఎగ్
బుధవారం మాది నిన్న చికెన్ ఇయ్యాల ఏం జెయలే నిన్నడిదే ఉండే చికెన్ మధ్యానం తిన్నాం. ఇప్పుడు రాగి జావా.
ఎందుకు రాగిజవా అన్నం తిన్నారా.
ఇగ పానిపూరి తిన్నాం
అబ్బా నాకూడా తినబుద్ధి అయితంది పానీపూరి. మొన్న మొన్న అనుకున్న పానీపూరి తినాలిఅని. ఎ లాస్ట్ టైం పానీ మొన్ననే అనుకున్నా పానీపూరి. తినాలి అని లాస్ట్ టైం ఎప్పుడు తిన్నా ఉమ్ సుష్మా నేను బయటకి వెల్నా నెల అయితంది పానీపూరి తిని
ఐ పోతే అయిపోయా
ఎటు సస్ ఇగ రావద్దా నేనొక్కదాన్నే పోతన్నా సుష్మా వస్తే సుష్మా తోనే వెళ్నా
నేను కొన్ని తిన్న ఇరవై రూపాయిలే సోన్ ఇరవై నా ఇరవై ఆ
ఉ ఉ మీ దగ్గనే ఉంటదా అక్కడ పోవాలన్నా
యే బైట్నే దూరం మే
ఉ హు
కన్ మయత్
నువ్వు పోయినవా బండేస్కోని
లేద్
డాడీతో పోయిన ఉ నేను కూడా తినాలి తినాలనిపిస్తుంది ఉ
నీకు దగ్గర గుండాలా నువ్వు అడ బిస్కెట్ తింటవ్ రైట్ సైడు. అటు దూరంగా ముచ్చట సో బతికేత్తే ఏం గాద్ ఇక్కడ సంటర్ల నైతే బొచ్చాడు మనది ఉంట్రూ
అట్లా ఉంటే ఏం కాదులే ఎవరు పట్టించుకోరూ
అదే చిన్నోందరు అన్నే ఉన్నారు కాదే అంత మళ్ళా మంది బాగున్ అటికి యెల్లి మరి అది తిన్నది అరుగుతది వాడి వచ్చే లోపలా. ఆ ఒక్క రౌండ్కి పది మంది ఉంట్రూ మన రౌండ్ వచ్చే వరకు తిన్నది అరుగుతది.
అవును అవును ఊర్లోయితే అయితే కొంచెం మంచిగా ఉంటది వాడెవరు ఉండరు ఇండ్ల మధ్యలో ఉంటది. ఉ అట్లా నె నెలా అవుతుంది లాస్ట్ టైమ్ నే ఎప్పుడు తిన్నా పానీపూరి తిన్నా దహీ పూర్ తిన్నా. కట్ లెట్ తిన్న
ఆమ్ ముగ్గురు పోయిందుము కదా
ఎప్పుడు అదే అప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఉన్నా లాస్ సెస్ ఒక్కదొమ్ పోయినప్పుడు
అవుషా
మళ్ళా తినాలి గట్టిగా ముప్పై నాలబై రూపాలవి తినాలి
వాళ్ళ ముప్పై రూపాల్లే
ముప్పై నాలభై రూపాయలే గప్ చుప్ దినాలి.
ఓ ముప్పై రూపాయలు గప్ చుప్ ఇరవై రూపాయల సేవ్ పూరి.
సేవ్ పూరి దహీ పూరి ఒక్ ఒక ప్లేట్ దాహి పూరి ఒక ప్లేట్ ఒక ప్లేట్ సేవ్ పూరి ఓడి కట్లెట్ ట్రై చేస్తే ఖతం
కట్లెట్టా అవ్వి ఎంత కట్లెట్ పడతండ్
హ్మూ
ఇగ హాఫ్ హాఫ్ తింటే ఏం గాదు.
ట్లనో ఉంటది. కాని బాణిపురీ తిన బుద్దైతది నాకు. అట్ల ఫటా ఫటా ఫటా ఊఊ
బేల్ పురీ తిన్నావా
బేల్ పురీ తిన్నా నేను ప్చ్ కానీ ఇంత ఇంట్రెస్ట్ ఉండేద్ బేల్ పూరి. ఎక్కువ సేవ్ పూరి మంచగ అన్పిత్ ది ధహీ పూరి మంచిగ అనిపిత్తది. ధహీ సమోసా చాట్దిన్నా.
ఆ ఎంతంటే ఐదు చెప్పండి
ఎయిట్ మినెట్స్. ఇంకా టూ మినెట్స్ ఉంది. ఖాళీ వదిలేశిన ఏం గాద్ మాట్లాడుకున్నా ఏం గాద్ అని చెప్పినవా పిన్నికీ.
ఏందే
మాట్లాడకున్నా ఏం గాద్ అని చెప్పినవా
ఆ ఈయనా ఇపుడు రాకపోతే నన్
ఎవరు చెప్పింన్ర్ నీకు మాట్లాడకుండ వుండాలని.
నేనేం చేశినా మరి. ఫస్ట్ మాట్లాడకు ఉన్నా పూరి
మాట్లాడాలి బక్క్
అదే
ఊ చానా ఎన్నునయ్ నీక్ ఇంకా
ఏందే
నీక్ ఎన్నున్నాయి ఇంకా
అయిపోయింది. ఏంటిదే ఇంకా మెస్కులా ఇంకా ఏడైతే ఇంక్
సేమ్ నావి గూడా అంతే ఉన్నాయి.
నా పాత
గవే ఉన్నయ్ సేమ్ నావి గూడా గంతే కౌంట్. ఇంకొక్కా నేన్ నేన్ చేస్తా అంటే నీకు గల్తలేదు.
ఇప్పుడు కల్స్తది జూడు చెయ్యి నాకు అయిపోయింది ఆ